ఏంటి
హలో
ఎలో వినిపిస్తుందా
ఎం విస్తున్నావ్
చాలీయే
తిన్లే ఇంకా
పోలే ఇంకా
ఊహూ
తిన్నావనువ్
తిన్లే తిన్లే. ఏం స్పెషల్ ఆహ్ ఇప్పుడు టమాట్ చ్చారు ఉంది మధ్యాహ్నంది.
ఊ
లేదు అన్నం వొండుకోని తినాలే.
ఎలా నీన్న మ్యారేజ్కి
వేల్లాను నువ్వువెందుకువోలె ఆ రెండు పెళ్ళలకు పోయినా గానీ
ఏ ఎవడు పోతాడు అంత దూరం
అయ్యో వాలెట్లో పోయిరీ
ఆల్లా మార్నింగా ఫోర్ థర్టీకి లేచి పోయిరు. ఫోర్ థర్టీకి లేచ్ ఇంగ ప్రాబ్ ఎబ్లా ఉన్నరులే. ఎందుకు మళ్ళా ఆడ ఎట్లున్నదో ఎవరికి తెలుసని పోలే ఇగా.
ఆ
ఎందుకు రీస్క చేసుడనీ పోలే.
హూ
దూరం ఉన్నది అది ఈ రోజు వచ్చిర్రాళ్ళు.
అవున్ ఆ ఎక్కడ వాళ్ళది.
ఆ కరీంనగర్.
ఆహా ఆహా విన్నా.
ఊ
అఓ
నలుగురు ఎల్లిర్రు గార్ల్స.